అ
హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా
బాగున్నా మీరెలా ఉన్నారు
ఆ బాగున్నావండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇట్లా వాకింగ్ చేస్తున్నా
అవునా తిన్నరా అండి
ఆ తిన్నా అండి
ఏం దిన్నారు జస్ట్ నౌ ఇప్పుడే లం డిన్నర్ అయింది నాది
అదే అదే సేమ్
తిని వాకింగ్ చేస్తున్నారా
అవును
ఏం తిన్నారు
అ రైస్
కర్రీ
సొరకాయ కర్రి
సొరకాయన
మీరు ఎ కర్రి చేసుకున్నారు
గోబీ టమాటా తోటి తిన్నా అండి లాస్ట్ లో కొంచెం కర్డ్ తోనీ
అవునా ఏం చేస్తున్నారు
ఏం లేదు అట్టిగనే కూర్చున్న
వస్తారా టీవీ చుస్తారా
ఆహా ఇప్పుడు లేదండి ఎగ్జామ్స్ ఉన్నాయి అయితే కొంచెం చదువు కుందాం అనుకుంటున్నా రేపటి నుంచి
అవునా
అదే చూస్తున్నా ఏం చదవాలా అని టాపిక్ మీది అయిపోయిందా అండి స్టడీ
ఆ అయిపోయిందండి ఎగ్జామ్స్ మొన్ననే అయిపోయినాయి
అవునా మంచిగా రాసిన్రా మరి
ఆ రాసాం అండి రిజల్ట్ అత్తే తెలుత్తది
ఆ హా హా ఏ ఏ సబ్జెక్ట్ మంచిగా రాసిండు
ఉ సోషియాలజీ
ఓకే
హమ్ మీకేది ఇంట్రెస్ట్ బాగా
నాకు బాటిని అంటే ఇంట్రెస్ట్ కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు ఇంగ్లీష్ మంచిగా అనిపిస్తుంది అవును ఊహ్మ్ మీదే బ్యాక్గ్రౌండ్
అది స్టాటిస్టిక్స్
ఓకే
ఊమ్
ఇంకేం ఏద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్
యా ట్రై చేయాలి జాబ్ కి
నా జబేనా ఇవాళ రేపు అయితే జాబ్స్ చాలా కష్టంగా ఉన్నాయ్
చాలా కష్టంగున్నా
కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది
అవును ఇగ అది ఈక్కడెలిన అన్నిట్లలో కాంపిటీషనే
హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకు కూడా వస్తలేదు లక్ తోనే ఉంది మొత్తం
ఆ ఒక్కొక్కసారి వట్టి వాళ కూడా వస్తాయి
ఎవరికి
వటిగా నార్మల్ ఏం చదువుకున్నట లక్కఇగా చెప్పలేం
అదే ఉన్నదిగా కొంతమంది అయితే ఫస్ట్ ర్యాంక్ స్ట్రేట్ టాప్ పర్స్ ఉన్నా కూడా వాళ్ళకు కూ
రావట్లేదు ఆ
ఇవి అవును ఇవి క్యాస్ట్ ప్రిఫరెన్స్ వల్ల చాలా కోల్పోతున్నాం మనం అయితే
అవును అది మాత్రం వాస్తవమే ఎంత ఊమ్
అవును ఎంత చదివినా కూడా అసలు రాట్లేనే రాట్ లేదు మనకైతే అలా అయితే క్వాలిఫయింగ్ మార్క్స్ తెచ్చుకున్నా కూడా వాళ్ళు టాప్ లో స్కోర్ చేస్తున్నారు జాబ్స్
ఇప్పుడు మనక ఎన్ని ఎక్కువ మార్క్స్ వచ్చినా వాళ్ళకి మనంత వచ్చినా మనకంటే తక్కువ వచ్చినా వాళ్ళకి వస్తాయి
అవును కాలేజ్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి కూడా అదే మెయిన్ ప్రాబ్లం అయితుంది
అవును సీట్ రావత్రేలు
అవును వాళ్ళు జస్ట్ క్వాలిఫయింగ్ తెచ్చుకున్నా కూడా వాళ్ళకుతోంది మంచి కాలేజ్ లో సీట్ వస్తుంది
ఆ ఫ్రీ సీట్ వస్తుది మనకి టాప్ కాలేజెస్ రావు
అవును మనం టాప్ టెన్ లో ఉన్నా కూడా మనకు అసలు రానే రావు అది
నాస్ట్ క వస్తే ఫీజు కట్టుకోవాల్సి వస్తుంది
అవును
మార్క్స్ ఎక్క్క వచ్చినా కూడా వేస్ట్ టే
ఆ చాలా మైనస్ అవుతుంది అది
ఉమ్
అందుకే ఏం చేయాలో అర్ధమే అయితలేదు కానీ అయినా మనం కూడా మనం ట్రై చేసే ట్రై
ఆ మనపయ నళ అన్నీ చేస్తూ ఉన్నారు
ఇంకా స్టడీ పర్పస్ కంటే ఏదైనా బయట బిజినెస్ పెట్టుకోవడం నయం అనిపిస్తుంది.
ఆ ఇక్కడ అందరూ ఎక్కువ అదే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా.
అవును కంటెంట్ క్రియేషన్ రీల్స్
హ్మ్ మరి చేస్తార అని వాళ్ళు ట్రై చేసి ట్రై చేసి
అవును మొన్నట్లో చూసిన ఎంబిఏ చేస్త వాళ్ళు కూడా ఆయన స్టేట్ ర్యాంకర్ అంటే ఆయనకి జాబ్స్ వస్తలేవని ఇది హెల్దీ ఫుడ్ ఉంటది చూడండి రాగి జొన్న వాటి మీద ఆ షాప్ పెట్టుకున్నాడు బయట అదే మంచిగా పికప్ అయ్తుంది ఇప్పుడు ఆయనకి
అదే బెస్ట్
మంత్లీ ఫటీ థౌజండ్ దాకా అరన్ చేస్తున్నాట
న బెస్ట్ కదా ఓన్ బిజినెస్ అయితే ఇంకా మనం మనకి కే ఏ అవసరం వచ్చినా కూడా క్లోజ్ చేసుకొని వెళ్ళచ్చు
అవును
మనకి ఇంకా బాస్ ఉంటాడు ఎవ్వరు మనమే కదా అని అట్లా కూడా అందరూ ఆలోచిస్తున్నారు
అవును జాబ్స్ అయితే లీవ్స్ ఇవ్వడు తొందరా అలి వర్క్ ప్రెషర్ అవును వర్క్ ప్రెషర్ చాలా ఉంటుంది నైట్ లో కూడా చేయాలి నైట్ షిఫ్ట్స్
అడ హాలిడేస్ ఉన్నాయి సండేస్ కూడా ఒక్కొక్కసారి వర్క్ చేయాల్సి వస్తుంది
అవును ఈవని ఇవడు
హ
బిజినెస్ బెస్ట్ ఎంత అయినా కూడా కానీ లాస్ ప్రాఫిట్ ట్టది చూసుకోవాలి కొంచెం రిస్క్ చేయాలి
అవును కొంచెం ఫస్ట్ మనం మనం ఏం చేయాల అనుకున్నామో దానిపైన కొంచెం రీసెర్చ్ చేయాలి బయట కూడా ఆ మనకు తెలిసిన వాళ్ళ దగ్గర అనలేకపోతే దాని కొంచెం తెలుసుకోవాలి ఏముంటంది ఎట్లా తెలుసుకుంటే బెటర్ మ డైరెక్ట్ పెట్టువచ్చు అని చెప్పేసి పోయ్యి పెట్టేసి మాస్ అవ్వడం అయితే
ఆ ఓన్లీ బిజినెస్ పెట్టాలండి చాలా గట్ చ ఉండాలి
మనం పెట్టే ప్లేస్ ప్లేస్ ఉంటుంది తర్వాత మనం
పెట్టే ప్రోడక్ట్స్ కూడా టైం యూజ స్తున్నాం అక్కడ సేల్ అయితేయ లేవ్ వా
ప్లేస్ని బట్టి ఉంటది
అవును అది గుడా చూసుకోవాలి
ఒక్కొక్కోసారేమో మనము ఎక్కడున్నా కూడా మన ప్రొడక్ట్స్ బాంటే ఎక్కడినుండైనా వస్తారు
అవును అది పికప్ అయితే వస్తారు
లేకపోతే కష్
అవును అది గుడా పికప్ చెపియడానికి చాలా కష్టపడాలి ముందు అందరికి అవేర్నెస్ తెప్పియాలి ఆ ప్రాడక్ట్ గురించి తెలిసే లాగ జెయాలి
అవును
ఫ్రస్ట్ తే ఎవరు రారు నమ్మరు బిజినెస్ పెడితే
ఫస్ట్ అయితే కొందరికి తొందరనే వస్తది కొందరికి వన్ మంత్ టూ మంత్స్ గా పడతది టైం
నమ్మకం రావాలి అది దాని మీద
ఆ నమకం వస్తే ఓకే సెట్
అవును వాళ్ళకి ఈ ప్రాడక్ట్ బాంది అని నమ్ముతే ప్పుడే కొంటారు ఇంగ
కొనీ వల అలవాటయితే ఇంకా ఎక్కడున్నా వస్తారు మనకు గు ఇలా మింట్ టెస్ట్లు వస్తాయి
ఈ మధ్య హోటల్స్ అవి ఇవి చాలా పికప్ అవుతున్నాయి ఫుడ్ కోసం హెల్దీ ఫుడ్ అని పెడుతున్నారు కొత్తగా ఐడియా ఇవి రాగి జొన్నలు మిల్లెట్స్ వాటికి అందరు కూడా హెల్త్ కోసం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు
ఇప్పుడూ వెళ్తూ మళ్ళీ ఈ జిమ్ జిమ్ వాళ్ళ కూడా
అవునవును
వాళ్ళు ప్రొడక్ట్ చెప్తారు కదా వీళ్ళకి ప్రోటీన్స్ అని అవని అవి ఆ ఆ షాప్ కూడా ఇప్పుడు బానే నడుస్తాది ప్రోటీన్ పౌడర్స్ అని వాళ్ళకి సప్లిమెంట్స్ అవి కొన్ని ఉంటాయి కదా
అవును
అవి కూడా ఎక్కువ పిక్ అప్ అయితే
కానీ ఎంత అవి ప్రోటీన్స్ తీసుకున్నా కూడా ఈ నాచ్ చ్రల్ దే బెస్ట్ జిమ్ చేసే వాళ్ళకి అని నా ఫీలింగ్ ఎందుకంటే మొత్తం కెమి కల్స్ ఉంటాయి కదా దానికంటే ఇవి తింటేనే బెస్ట్ అని నేను అనుకుంటున్నా
అవును
ఇగ అంత తొందరగా రిజల్ట్ ట్రావు బట్ అయినా కూడా బావుంటది కొంచెం టైం తీసుకున్నా కూడా ఇవి హెల్తీ ఉంటదన్నట్టు
ఇది హెల్దీ లేట్ అయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు వాటి వల్ల కొందరికి మ్మ్
వి జిమ్ ప్రోటీన్స్ అవును అందరికి పడతావు పడవు మళ్ళా తర్వాత వాడి వాడి ఆపేసి నవ్వు గుడా వెయిట్ మేనేజ్మెంట్ కాదు అంతే అర్థమే కాదు అది సడన్ గా పెరగవచ్చు సడన్ గా తగ్గొచ్చు మళ్ళా ఆ వాడి వాడి ప్రోడక్ట్స్ హ పిస్తే
అవును వాళ్ళు మళ్ళీ జిమ్ ఒక వ వన్ మంత్ వర్క్పోయినా మొత్తం స్మాష్ అయిపోతది
అవును ఇప్పటిదాకా పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిప్
వేస్ట్ అయిపోదు
అవును అందుకే అందరు ప్రజలు కూడా హెల్దీ ఫుడ్డే తినాలి మిల్లెట్స్ గాని ఇంకా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కూడా ఇవి కూడా డోర్ డెలివరీసే ఇస్తూన్నారు ఇవాళ రేపు ఆ బిజినెస్ కూడా స్టార్ట్ అయింది
ఇంకా ఫ్రూట్స్ కటింగ్ బిజినెస్
ఆ కట్ చేసి అమ్ముతున్నారు అదే మార్నింగ్ న్యూస్ పేపర్ వచ్చినట్టు మన ఇంటింటికి సప్లై చేస్తున్నారు
అవును
అవునవును సరే అండి ఇతను మా మాట్లాడు బాగా అనిపించింది
థ్యాంక్ యూ